ఆ
హాయ్ అండి, నమస్తే అండి.
హాయ్ అండి, నమస్కారం అండి. ఏం చేస్తున్నారండి?
మా ఆయన యుఎస్ఏ నుంచి నిన్ననే ఫ్లైట్ దిగారండి బయట ఉంటారు ఆయన.
అవునా అండి.
ఆ హడావిడి హడావిడిగా ఉంటది అయన ఉంటే.
ఆహా
ఏం చేసారండి? ఏం తిన్నారు?
నేను అదేమంటారు పొద్దున్న టమాటా కర్రీ ఇంకా చేసానండి అది తిన్నామండి, ఇప్పుడు అదేమం రు బీరకాయ చేస్తున్నానండి కడ్ చేస్తున్న బీరకాయ.
మీ పాపకు వ వన్ టైం ఉంది.
ఏమో వన్ టైం అనే పంపిచ్చింది కదా పొద్దున ఎయిట్ ఫార్టీ ఫైవ్ నుండి లెవెన్ ఫార్టీ ఫై వరకె అని చెప్
హాఫ్ డే స్కూల్ ఉంది మరి అదే మరి దేనికి అని.
ఏమో చెప్పలె ఇంకా రీజన్ ఇవ్వలేదు ఆఫ్ డే అనే టైమింగ్ ఇచ్చింది.
ఆహాహాహ రీజన్ ఇంకా పెడతరండి వాళ్ళు.
ఆ పెట్టలేదండి ఈ టైమింగే పెట్టిండ్రు మాకు.
ఓకే ఓకే ఓకే ఓకే ఇంకా అండి ఇంకా ఏంటి విశేషాలు.
ప్పాలండి ఏం తిన్నారు, ఏం చేశారు?
ఇవ్వాళ మేము వచ్చేసి మాయ మాకేమో వంకాయ చేసాము, మా ఆయనకేమో బెండకాయ ఫ్రై విత్ ఆమ్లెట్ అండి.
ఆహా
అవున అవును.
మమ్మీ ఏం చేస్తుందండి? మీ మమ్మీ అయితే ఫోన్ కూడా చేయట్లేదండి ఈ మధ్యలో.
థైరాయిడ్ ఎక్కువ అయింది అయితే హెల్త్ బాలేదు హాస్పిటల్ తీసుకెళ్ళిన. టెస్ట్ చేపిచ్చినా మూడు రోజులు అయింది నిన్న రిపోర్ట్ అ చ్చింది, వెళ్లి చూసేసరికి థైరాయిడ్ పెరిగి ఉన్నది ఫుల్ బాడీ పెయిన్స్. ఫీవర్ వత్తాంది.
అవునా
ఆ ఆ ఆమె ఫోన్ల బ్యాలెన్స్ లేవు.
అవును ఫోన్ తాకట్లేదు ఆమెకి.
ఆ బ్యాలెన్స్ ఉంటే మాట్లాడతరు ఆమె.
ఉ
ఫోన్ చేత్తన్నా అందరికి.
అవును
హ్ ఇంకా ఏంటి మరి విశేషాలు? మీ వదిన గారు ఏం ఏం చది ఆహహా ఓకే ఆ ఆ
మీ అక్కయ్య గారు ఫోన్ చేశారు, ఉ అన్ అంటే ఇగ లోన్ల గురించి మాట్లాడుతున్నారు.
ఆహాహహహ
లోన్లు రాకి ఎవరి పేరు మీదన్నా కావాలి లేదంటే పైమా మీ వాళ్ళ గ్రూప్ల దొరుకతదా అడుగు నువ్వు నాకంటే. రు
వాళ్ళ తోటి గు వాళ్ళ తోటి రా సంబంధం పెట్టుకునుడు వద్దు ఏం చేసుడు వద్దు కాని పైసలయితే కావాలి
అయితే వాళ్ళ పేరు మీద రాస్త రా అని అడుగుతుంది నాకు ఉ అయితే ఏమో నాకు తెలియదు ఎవరి పేరు మీద రాస్తదో నువ్వే కనుక్కో నీకే ఫోన్ నువ్వే ఫోన్ చేసుకో నీకు చెప్తది కదా అనేసి నేను చెప్పాను అంటే నాకంటే ఇయ్యది నీ పేరు చెప్పు నీకు కావాలని అంటుంది
ఉ
తే నేను అన్నాను ఇప్పుడు నేను నా పేరు మీద నేను తీసుకుంటాను కాదని కాదు కాకపోతే మళ్ళా నాతో రేపటి దినమున ఏమన్నా ఆవస సరం బడితే నాకు దొరకవ్ గదా డబ్బులు అనేసి నేను అన్న
అవును మరి ఇయల రేపు ఎవరికి ఎప్పుడు అవసరం వత్తాందో తెలవది
అయితే కాదు నీకు అవసరమా అయితే నేను ఏమన్నా పేషియన్ ఇత్త కదా అంటుంది
అదే ఇప్పుడు చేసుకోమను
దే అన్న నేను కూడా అ అదే ఇప్పుడు అడుగు అడుక్కో అంటే కాదు ఆ అట్లా ఆ ఇప్పుడు ఆ నాకు ఇప్పుడు యాభై వేలు అర్జెంట్ ఉన్నది ఒక్క రూపాయి లేదు మా ఇంట్లా
అవు
ఆయన కూడా బాగా పరేషన్ అయితాండు పైసలకి ఆయన గుట్కా తినే తినే అందుకు కూడా పైస లేదు
గుట్క తినేదందుకు పైసాలు లేవా వా నాలుగు రూపాయలు వడ్డీ తోటి తింటాండు
బే మయ్య వాళ్ళకి ఏం చెప్పారండి ఏం చెప్పినట్టు లేదు నా చొప్పున్నది ఇంటరు పచ్చొప్పున తింటారు ఆట్ల తినే పాపం తాకుతది అండి
మరి అదే కదా
అంతా కూడా ఇది చేసుకోవద్దు
ఆ ఆ
ఉ
అదే కదా ఉ ఉ అదే కదా మళ్ళా రేపు మళ్ళా షాపింగ్ లకు షికారులకు
నా
రెండు లక్షల ఫోన్లు
నా
అవన్నీ అయితే ఉండుడే
అన్నీ ఉంటాయండి వాళ్ళకు వాళ్ళకి ఏందండి వాళ్ళకి ఏదైనా అంతే
అవును
వాళ్ళకు ఏంటంటే ముంగట ఏ పని అయినా ఎంత అయతది కదా ఆ పని అయ్యేంత తేపు నీతోటి నాతోటి మంచిగా ఉంటారండి
అవును
దాని తర్వాత నువ్వు ఎవరో నేను ఎవరో అంటున్నారు
అవునవునండి
ఎవరితోటి అవసరం అయిత లేదంటుంది ఎవ్వరి తోటి లేదు అంటుంది అవసరమ్ తుమ్కి నావు తుమ్కి నావు ఎవరి తోటి అవసరం అయితే లేదంటూ
ఏంది నాకు ఖర్చ్చేది ఏంది పోయేది ఏంది మేము ముప్పై వేల రేషన్ వేసుకుంటాం ఒకటి ఒకటేసారి మూడు నెలల వరకు తినం తినుకుంటు ఉంటాం నా కొడుకులు పెద్దగా ఐల్లు నా కొడుకులు పెద్ద పెద్దగా అయ్యిండ్రు నేను ఎవ్వరింటికి పోను ఆ నాకేం అవస ఇ నేను ఇంట్లో ఉండి అరామ్సే ఏసీలో వండొచ్చు గని ఏదో నా పాణం కొట్లాడి అందరు కావాలంట నేను
ఉ
ఉ
నాకు అదే అంటుంది ఆ నేను ఎవరు పుడు ఎవ్వరి ఇంటికి రాను ఎవ్వరితోటి నాకు అవసరం లేదు నేను ఏం చె ఎయ్యా ఎవ్వరితోటి మాట కూడా మాట్లాడను నేను
మ్
అంటుంది నేను అన్నా అట్లే ఎందుకు అంటానవు అట్లా ఏం ఎవరి తోటి అవసరం పడది అని రేపటిదినం పడవచ్చు పడదని ఇప్పుడే మనం ఎందుకు అనుకోవాలి
అవును మరి
అట్లా చెప్పద్దే తప్పే ఆ మాట చెప్పుడు అనేసి నేను అన్నా
మ్
కాదు కాదు ఎవ్వరికి పడ్డా కూడా నేను కాలు మొక్కుతదని వాళ్ళతోటి ఎవ్వరి తోటి నేను సంబంధం పెట్టుకొని ఎవ్వరి ఇంటికి రాను ఎవరి ఫంక్షన్లకు కూడా రాను నేను ఇప్పటి నుండి అంత మా మార్చేస్తాను నేను మొత్తము మారిపోతా ఇగ అందరిది బాగా అందరిది బాగా చూసుకున్నాను నేను
ఊ
అంటంది ఇగ
హమ్హమ్మ్
హ్మ్ పైసలకు బాగా చెప్పలే చెప్పలే ఇగ మీ గురించి
హ్మ్
ఎవ్వరు పైసలు అడిగినా ఎవ్వరు ఇస్తలేరు ఆపదలో ఉన్నాం మేము బాగా
హ్మ్
అనికే అంటుంది
నువ్వు వెల్ సెటిలేగా కావచ్చు నీకెందుకు ఏమో ఆమె అట్లనే మాట్లాడతదండి ఎప్పటికీ
ఉ వాళ్ళ దగ్గర డబ్బు ఉంటే ఫస్ట్ వాళ్ళు వాళ్ళ డబ్బులు ఫ్లాట్ అమ్మిన డబ్బులు ఉండే కదానండి వాళ్ళు అయి అయితే వాళ్ళ ఏమన్నారు నీకు అవసరం పడితే నీకు పైసలు ఇస్తామని మా ఆయన తోటి చెప్పారు నీకు అవసరం పడితే నువ్వు తీసుకో లేదంటే మాకు ఎక్కడన్నా వడ్డీకు ఇప్పి ఆ అంటే నడిపి నువ్వు నీ పైసలు ఇచ్చి ఉన్నావ్ కదా ఎవరికో మాయి కూడా అట్లా నడి పిచ్చివు అని చెప్పిండు అయితే మా ఆయన ఏమన్నారు ఆ నడిపి అంటే నాకు కాదురా ఇప్పుడు నా పైసలు అయితే బయట ఇచ్చి ఉన్నా ఇప్పుడు, నాకు, అవసరం, నాకే, ఉన్నది. ఒక రెండు, లక్షలు, ఇవ్వు, నేనుమీద, ఇట్లా, నాగోడలు, అయితే, లేచి, ఉన్నాయి రూమ్ లాంటివి, చేసుకుంటా, నేను, రెండులక్షలు, నాకివ్వు, రెండులక్షలు, ఇవ్వు, రెండుచొప్పునా, నువ్వు, వేరే, ఎ నువ్వుకాదు, వేరేటోనీ, నేనుకాదు, ఎప్పుడన్నా, నీకుఅవసరం, వస్తే, నేను, కూడా, రెండు చోప్పునే, ఇస్తా, నీకు, ఆ, నువ్వు, రెండు, చొప్పున, నాకుఇవ్వురా, అని, మా, ఆయన, అడిగిండు.
హ్మ్
అంటే, ఏ ఇస్తం, ఇస్తాం, అని, చెప్పారు. కొన్ని రోజులు, దానితర్వాత, ఏ రెండు చొప్పున అంటే మాకు కాదు మూడు చొప్పున అయితే ఇస్తాం. లేకుంటే ఇయ్యం అని చెప్పి వాళ్ళు
అగో జూడు
కదా, అప్పుడే, వాళ్ళు, చూడు, అట్లాచేసిండ్రు, తెలుసా,
అట్లానే, చేస్తారు. ఎందుకండి, ఇల్లు, కడతారా, మీద
ఏ, అడిగామండి. వాళ్ళు, ఇస్తామన్నారు, కదా, వట్టిగా, మాట, యేసినం, మేము,
క్యాజువల్గా, అడుగుతున్నా, ఒకవేళ, కడితే, మంచిగా, కిరాయి, ఇస్తేనే, టెన్ థౌసండ్ వస్తాయి. కదా,
కాదండి కట్టుడు ఇప్పుడు ఇప్పుడే ఇప్పుడు ఇప్పుడు పరి స్థితి, బాగా, ఆమంచిగా లేదండి. ఇక
ఆహాహ, మీకు మొన్న హెల్త్ ఏమో ఇష్యూ వచ్చిందేమో, ఏమైంది.
అవునండి, కొద్ది స్టమక్ పెయిన్, అవుతుందండి నాకు
ఎందుకు రీజన్ ఏంది.
రీజన్ ఏం చెప్పలేదు. ఎందుకు అవుతుందో ఒకసారి స్కానింగ్ చేసుకోమన్నారు, ఎనిమిది రోజులమెడి మెడిసిన్ రాసించిర్రు
ఉహు ఉహు
మెడిసిన్ తిన్నాక ఇన్ఫెక్షన్ ఉంటే కూడా అవుతది అట్లా
ఆహాహా
తినేసి మళ్ళా ఎనిమిది రోజుల తర్వాత రండి. అని చెప్పారండి.
అయ్యో అవునా అండి.
అవునండి.
పిల్లలు ఉన్నారు. మరి స్కూల్ చుట్టటి ఉన్నప్పుడే మంచిగా చూపిించకుంటే అయిపోతుండే,
అవునండి ఇగ ఇగ చూడాలి. ఇగ నాకు కొంచెం ఉం అయితే నేను అడ్జెస్ట్ చేసుకుంటానండి. బాగా అయితేనే నేను హాస్పిటల్ కి యెళ్తానండి. ఏ కొంచెం ఉంటే ఏ తగ్గి పోతుది కదా ఎందుకు మనకు చిన్న పిల్లలు ఉన్నారు. వాళ్ళకే చూసుకునుడు ఎక్కువ అయిపోతుంది. మనము
అవును,
అనేసి ఆలోచిస్తానండి.
కరెక్టే కరెక్టే అండి. అక్కడ మా మన చుట్టాలలో ఒక అమ్మాయికి ఇట్లా గుడ్డి పిల్ల ఉండే కదా, చిన్నపాప,
అవునా,
ఆమెకు కన్ను పెట్టిచారండి. ఇవాళ
అవునా, ఆ మన ఆమెకా
అవునవును
ఆ
అవునండి. కన్ను పెట్టించారు.
కనబడుతుందా, అండి మరి
ఇగ మనం ఇక్కడికి అస్తే తెలుస్తాదండి, సేమ్ ఆ కన్ను ఎలా ఉందో ఈ కన్ను కూడా అలాగే ఉందండి.
ఆ చూసి వచ్చారా మీరు
ఆ లేదండి వాళ్ళ డాడీ స్టేటస్ పెట్టాడు
అవునా
అవునవును
పాపం పోనీయండి ఆడపిల్లండి ఉండాలండి
కరెక్టే అండి పాపం అవునండి
ఆ దేవుడు ఇచ్చినోడు ఇచ్చిండు మంచిగ ఇవ్వాలండి పాపం
కరెక్టే కరెక్టే అండీ
ఇట్లా ఇబ్బందులు పెట్టదు ఎందుకంటే ఇంకా ఆడిపిల్ల కదండి మా అబ్బాయి అయితే ఏం కాదండి
కరెక్టే కరెక్టే
ఉ పోనీయండి ఏదైతే ఏంది పాప మాకు అన్న అయితే వస్తే మంచిగా ఉంటదామె
అవునవున వొచ్చిందండి పాపం వొచ్చిందండి పాపం
కూడా కనబడితే మంచిగ ఉంటదండి ఇక
ధన్యవాదాలు మేడం ఇంతసేపు నాతో టైం కేటాయించినందుకు చాలా చాలా ధన్యవాదాలు
ఓకేనండి థ్యాంక్ యూ అండి
అవునండి